హలో
హలో వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది
హలో
నాకు వినిపిస్తుంది
హలో
వినిపిస్తుందా అండి మీకు
ఆ వినిపిస్తుంది వినిపిస్తుంది కొంచెం గట్టిగా మాట్లాడండి మీ దగ్గర సిగ్నల్ లేదా
ఉంది కానీ అందరు పడుకున్నారు మేడ పైన ఉన్నా నేను మేడ పైన ఇప్పుడు వినిపించట్లేద సరిగ్గా
పిస్తుందండి తిన్నార అండి మరి
చకపోవడం మాట్లాడమన్నారేమో అమ
రా
తినేసం తినేసం పదకొం అయితా అంది
అవునవును అంటే కొ ఇంటికాడు ఉంటే నేమో లేట్ గా తింటాము కానీ హాస్టల్లా అయితే
అవునా
ఎనిమిదింటికే తింటాం అన్నమాట మేము కూడా
హాస్టలో ఏం కానీ ఇది హాస్టల్ అన పొద్దు న్నానేస్ చదువుతున్నారా
ఆ అవునండి చదువుకుంటున్నాను
ఏం చదువుతున్నారు ఏం చదువుతున్నారు
ఇప్పుడు ఎ టెక్ చదువుతున్నాన అనమాట
ఎక్కడ
ఆ హైదరాబాద్ దగ్గరనే ఉంటదండి మా కాలేజ్ మన కాలేజీ
లే కొజ
జేఎన్టి యూనివర్సిటీ అని ఒకటి ఉంటదండి అక్కడ చదువుతుంది న అన్నమాట నేను ఎగజా అంటే ఇప్పుడు సెలవలు ఉన్నాయి ఒక వన్ మంత్ ఒక వన్ ఒక వన్ మంత్ సెల్వలు ఉన్నాయ అనమాట కి వెళ్ళాల కష్టల్లోనే ఉన్నాం
గెట్ కు్వాలిఫై అయ్యారా
ఆ గేట్ కాదండి ఒక పీజి సెట్ అని ఒక ఎగ్జామ్ రాసినం అ అంటే తెలంగాణ వారికి రాసినాం అన తెలంగాణ నాకు ర్యాంక్ వచ్చింది రెండు వేల ర్యాంకు ఏమో అప్పుడు నాకు సంగారెడ్డి దగ్గర కాలేజ్ యూనివర్సిటీ వచ్చింది ఫ్రీ సీట్
పిజి సెట్ గెట రాయిదిదా
గేట్ రాయలేదండి అప్పుడు మాకు అంత తెలియవదు అనమాట మేము బీటెక్ లో చదువుకున్నప్పుడు
అవునా ఇప్పుడు ఎమిటెక్ సెకండ్ ఇయరా
ఆ అయిపోతుదండి ఇంకొక రెండు నెలలు అయితే
అవునా అయితే ఇప్పుడు మీరు నేను బీటెక్ తాతయర్
ఓ దాటి రాణ
బీటెక్ థర్డ్ ఇయర్ అండి అయితే మీరు ఎటెక్ అయిపోయి అంటే అయిపోయినాయి్ థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపో కోయి న
మరి ఫోర్త్ ఇయస్ స్టార్ట్ కాలి ఇంకా మీకు
ఇ కార్ట్ నెక్స్ట్ మంతంత్ హాలిడేస్
అ ఉ
జూలై ఫర్ వన్ స్టార్ట్ దామని ఆలోచిస్తున్నాం అనమాట పాతలోపే మీరు మాట్లాడుతున్నారు అయితే ఇప్పుడు ఎటెక్ చేస్తున్నారు కదా ఎటెక్ లో ఇప్పుడు డైరెక్ట్ ప్లేస్మెంట్ వచ్చేసిందా మీకు
రాలేదండి మాకు సాఫ్ట్వేర్ అసలు ఏమన్నా జాబులు దొరుకుత లేమని అంట ఒక ఎగ్జామ్ రాసిన అప్పుడు అప్పుడు జాబ్ రాలి మా కాలేజ్ నుంచి అయితేగా వెంట నే వర కాలజ వస్తే వేర కాలేజ్ లో జాయిన్ అయిపోయినా ఇంకా రెండు సంవత్సరలుని ఇప్పుడు చూ కుంటున్నా అనమాట బయట ఇంకా లైక్ అంటే టీచింగ్ సైడ్ కూడా వెళ్ళిపోవచ్చు అనమాట ఎటెక్ అయిపోతే ఎ టెక్ అయిపోతే మనం బీటెక్ వాళ్ళకి ఏ చెప్పొచ్చు అన్నమాట మా కాలేజీ లోనే ఇస్తా అన్నారండి నాకు ముప్పై వేలు జీవితం ని ఇప్పుడు కాదు అయిపోయినాక ఇంకొక ఐదారు నెలకి రమ్మన్నారు హైదరాబాద్ లోనే చదివినాండి
ఆహా అ ఆ హైదరాబాద్ లో ఇంకో కాలేజ్ లో ఇస్తా అన్నారు
ఆ మా బీటెక్ కాలేజ్ మేము చదువుకు న్న కాలేజ్ లోనే మాకు సీట్ ఆ ఉద్యోగం ఇస్తా అన్నారు కాకపోతే ఇప్పుడు కాదు ఎంటటెక్ అంతా అయి వెయ్యి సర్టిఫికేట్లు అన్ని కావాలంట మనకి
మరి మంచి మంచి ఉద్యోగం వచ్చినాక మీ సర్టిఫికెట్స్ ఇవ్వరేమో అని ఇంటిక అడుగుతున్నారే
ఆ ఆహా మా కాలేజ్ వాళ్ళే ఫ్యాకల్టీ లెక్క చెప్పమంటారురండి అంటే బీ వాళ్ళకి క్లాసెస్ చెప్తారు కదా అట్ల వేరే సర్టిఫికే ఎవర్ నేను నమ్మను నేను ఆసలు అస్ట్ ఇయ్యను సర్టిఫికేట్లు కాలేజ్ లో చెప్పడానికి క్లాసెస్ చెప్పడానికి ప్రూఫ్ లెక్క చేంటి వాళ్ళకి బం చెప్పాలంట తెలంగాణ వాళ్ళకి అందరికి
అవునా అప్పుడు జాబ్ వక్ కన్ఫర్మ్ అయిపోతుది ఉద్యోగం
మాత్రమే లేకపోతే లాబ్ ఇన్ఛార్జ్లెక్క అయితేేను ఇప్పుడైనా వెళ్ళొచ్చ అండి పద్దెనిమిది వేలు ఇరవై వేలు ఇస్తాన్నారు కానీ నాకు ఇష్టం ఉండద అన్నమాట ఇంత చదువుకొని ల్యాబ్ ఇన్ఛార్జ్ ఎందుకు అని మళ్ళా ఆగిపోయినా అయితే ప్రొఫెసర్ లెక్ ఆ ఎ టెక్ అయితే ప్రొఫెసర్ అయినా
ఎ టెక్ చేసి మళ్ళీ లాభించార్జు అంటే మనకే మంచిగా అనిపించదు
ఆ అందుకే అందుకల్లా అందుకే మేము వెయిట్ అంటే ఇంకొక రెండు మూడు నెల కదా సరే ఊకున్నాం ఆగుదామని ఆ వినిపిస్తుంది
అ నాకు కూడా వినిపిస్తుంది ఆ వినిపించింది కొంచెం యి వినిపించలేదు తర్వాత వినిపించడం స్టార్ట్ అయింది మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నారు
మేము అప్పుడు అంటే నా బీటెక్ అయితే ఏఐఎంఎల్ మీకు తెలుసా అంటే సిఎస్సి లా ఆ కంప్యూటర్ సైన్స్ ఉంటంది కదండి
ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మిషన్ లర్నింగ్
మిషల్ లెర్నింగ్ ఆ ఆ బ్రాంచ్ నేను చదివినా ఫోర్ ఇయర్స్ మళ్ళీ తర్వాత ఎ టెక్ లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ అనమాట బాగుంటది చదువుకోవడం అనికి మంచిగా ఈజీనే ఉంటది చదువు
ఆ త
సేమ్ ఉంటాయి అండి సబ్జెక్ట్ అయితే అసలు టెన్షన్ అసలు టెన్షన్ ఏ లేదు నేను చదువుకోకుండా రాసిన కూడా నైన్ పాయింట్స్ వచ్చినాయి నాకు ఏటకి ఈజీనే అండి ఆ ఇప్పుడు ప్రాజెక్ట్ ఉంది
వెళ్ళాలా పక్కా కాలేజ్కి వెళ్లాల్సిన అవసరం లేదా
సంవసరం అయితే ఖచ్చితంగా పోవాలి తర్వాత ఇక అప్పుడప్పుడు ప్రాజెక్ట్స్ అప్పుడు రమ్మంటారు పోగా థర్డ్ ఇయర్ సెకండ్ ఇయర్ లో అంతా పోవాల్సిన అవసరం ఏమి ఉండదు కానీ అప్పుడప్పుడు వెళ్ళాలిగా మనం అంటే నేను గవర్నమెంట్ యూనివర్సిటీ కాబట్టి ఖచ్చితంగా అప్పుడప్పుడైనా వెళ్ళాలి ప్రైవేట్ లో అయితే అవసరం లేదు అప్పుడప్పుడుపోయినా నడుస్తుంది అనమాట
ఉహు కన్ను అంటే ఇప్పుడు అ అంటే మనక్ హాజరు ఉండాలా పక్కా, అంటే సెవెంటీ డెబ్బై ఐదు శాతం ఉండాలా?
ఆ డెబ్బై ఐదు శాతం ఉన్ ఉండాలి లేకపోతే కండొనేషన్ అని వెయ్యి వెయ్యిూరూపాలు కట్ చేసుకుంటారు మూడు వందలు ఐదు వందలు అట్లా సబ్జెక్ట్ కు ఒక ఐదు వందలు కట్ చేస్తారా అండి
అవునా ఉమ్ మగుడ మా దగ్గర కూడా అం తే అందుకే మళ్ళా మళ్ళా అడుగుతున్న అన్ని
కాలేజీలాల్ల అంతే మీది మీరు ఎక్కడ చదువుకుంటురు మరి బీటేక్
వేరే దగ్గర ఏ బి ఐ టి అని అందలోనే చదువుతున్నా
మీ ఇంటికి దగ్గరలోనేనా అండి అది
మా ఇంటికి దగ్గరే
ఉమ్ మాకు అట్లా కాదండి మేమే హైదరాబాద్కి రావాలి.
ఉహు ఉ అక్కడ చదవలేదు నేను అక్కడ కాదు మాది వేరే దగ్గర
మరి జాబ్లు ఒస్తున్నాయ మీ కాలేజ్ లో ఎవరికైనా ఒచ్చినాయా అండి
ఓచ్చినాయి కాకపోతే ఇగా ఏమో మాకు ఇంట్రెస్ట్ని బట్టి పో పోతాం లేదంటె వెళ్ళాం
అవునా, మీకు థర్డ్ ఇయర్ నుంచే వస్తున్నాయ ఫ్లాప్
థర్డ్ ఇయర్ నుంచి రాలేదు కాకపోతే మేము ప్రాజెక్ట్ వర్క్స్ చేయాలి కదా, మినిమం టూ ప్రాజెక్ట్స్ అయినా ఉండాలి మా రేజివోలో మేజర్ ప్రాజెక్ట్ ఒస్తాది మినీ ప్రాజెక్ట్ ఒస్తాది కానీ ఇంకొక ప్రాజెక్ట్ ఉంటే మంచిదనీ బయట ఒక ప్రాజెక్ట్ చేద్దామని ఇక్కడే థర్మల్ పవర్ ప్లాంట్ కొత్తగూడెం థర్మర్ పవర్ ప్లాంట్ లో ఇంటర్న్షిప్ చేస్తున్నాం
అవునండి మీకు పైసలు ఇస్తారా అండి ఇంటర్న్షిప్ కి
ఇవ్వ ఇవ్వరు అది పదిహేను రోజులే కదా పదిహేను రోజులే కదా, పదిహేను రోజులు వాళ్ళు ప్రాజెక్టుకు మాత్రమే పర్మిషన్ ఇస్తారు, మళ్ళా అది గవర్నమెంటుది ప్రభుత్వంది ఆ ప్లాంట్ అందులో వర్క్ ర్క్ చేయడానికి కూడా ఏమి ఉండదు ఆ థర్మల్ పవర్ ప్లాంట్ కాబట్టి
అవునండి మరి అది మీరు ఏ బ్రాంచ్ మీరు ఏ బ్రాంచ్
త్రిబులి నేను
ఆహా అందుకే మీకు అవి సెట్ అయితై మాకు మాక్ సెట్ గా వవి ఆ
కా ఇప్పుడు ట్రిబులి చేసి లో ఒక ఆమె ఉంది అసలు ఆమె అయితే ఏఐ నేర్చుకుంది మిషన్ రన్నింగ్ నేర్చుకుంది సీ నేర్చు కుల్సి జావని అంటే పైప ఫైథాన్ నేర్చుకుం
పైతాన్ మాకు కూడా వచ్చు పైతాన్ ఆ సి ప్లస్ ప్లస్ మాకు నేర్ ర్పారు బీటెక్ లో నేర్పి ఎంటెక్లో నేను నేర్చుకోలే ఎప్పుడు వదిలేసినా అంటే ఒక లాంగ్వేజ్ ఒస్తే చా లన్నమాట పైథన్ ఒకటీ వచ్చిన చాలు
ఉమ్ అయితే అవి నేర్చుకొని ఆమె ఇంటర్న్షిప్ చేస్తూనే ఉంది చేస్తానే ఉంది తర్వాత ఆ ఇంటర్న్షిప్స్ అయి అంటే చేస్తుంటే చేస్తుంటే ఒక ఇంటర్న్షిప్ తగిలిందంట థర్టీ కే
అవునా మాకు చెప్తారా అండి ఏమైనా తెలిసినై ఉంటే అట్లా
ఆమె ఏమో ఆమె కొం ఆమె మీ యూనివర్సిటీయే మీన్ ఇంటి వర్సిటీ బీటెక్ థార్డ్ ఇయర్ అయిపోయింది ఆ మీ యూనివర్సిటీ హెచ్ జిఎం హెచ్ అక్కడ నుంచే వచ్చి ఇక్కడ థర్మర్ పవర్ ప్లాంట్
అంటే అన్నమాట కుకట్ పెళ్లిలో ఉంది ఒకటి
అయితే అవునా అయితే ఇక్కడ థర్మల్ పవన్ ప్లాంట్ కు వచ్చింది ఆమెలా అంటే ఆ రోజు అయిపోతది ఇక జె ఒకసారి మాట్లాడిన మొత్తం చెప్పేసింది అసలు ఏమేమి అంటే మొ త్తం మాకు ఏం తెలీదు కదా మాకు ఏం తెలీదు మేము ఇ క్కడ ఉంటాం అక్కడ అంటే హైదరాబాద్ లో చదివే వాళ్ళు కొంచెం అడ్వాన్స్డ్ ఉం టారు కదా అందుకే మొత్తం చెప్పేసింది తను ఇగా ఆమె నెంబర్ ఆ స అ ఊట ఏ